త
ఏన్నా మళ్ళా రోండకా లాగే చేసావా
న నువ్వేందు మేను మాట్లాడి ఇందాక ఏదో కట్ చేస్తా మాట్లాడతావ్ అన్నావు
నేను ఇం కాల్దార వాళ్
మ మసాని ఇప్పుడు మాట్లాడు ఆ ఇ కజజాజట ఎప్పుడు బాగా్య ఏదంటా
నా
పేర్లు మెన్షన్ చేయ్యద్దు ప్లీజ్ అక్కడా ఫస్ట్ మీన్ పేరు మనుషు ఎతన్నా పెడు
సరే సరే సాల అదే ఆ రోజ గడ కదా మీరు తీసుకు కోలేదు బాట్లు అది ఇదని అంటే ఇట్లాగ మళ్ళా మా ల వస్తదా పిల్ల ఎందుకు తెచ్చారు ఎవరు కాడ ఇచ్చారో వాళ్ళు దేవాలి కదా అంత ద అ అందుకని మే కూడా గమచ్చ వచ్చసాము అది మీకు తెరిసమ అంత కానీ మేము గమ్ముకుచ్చామ అని చెప్పాం ఆ రజు బా ఆపిల్లకి అప్పులా అడుగతే ఇంకా అప్పుడుకి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళున్నా ఎత్తుకొని వస్తారు కదా అని చెప్పి ఆపలికి చెప్పా మీరున్నారు కదా మీరనా దేవచ్చు కదా మాకు చెప్పే బదులు అంటే ఆ అది అద ఏదో వచ్చిది కోపం అదుకే అన్నాను అ చేపల వచ్చి అడిగిందా పిల్ల మాకాడ
ఆ
అదిే మాట్లాడుతుంది కదా ఇంకేమి
మచ్చ లేదు మచ్చ మీకు అర్ధం కావట్లేదు అదే ఏదో ఆ ఆ అంటే ఇప్పుడు ప్రతిసారి నేను మీకు కూడా చేసా ఫస్ట్ లో స్టార్టింగ్ లో కూడా చేసేదాన్ని మీకు ఇంటికి ఎళ్ళినారా లేదా చెప్పండి అని చెప్పి అట్లా అలవాట అయిపోయింది
ఆహా
మేమేమి చేసు శిరీష మేడం మన వాార్డన్ మేడం చేయమని చెప్పిలా చేయమని చెప్పింది లేదు నేను ఇంటిక వచ్చి ఫోన్ ఆడే చోపకిట్లేదు నా ఇంకా చూ కూడా చూడలేదు నేను తర్ రోజు మార్నింగ్ ఇ ఈవినింగ్ ఈ టైమ్ లో ఏమో చూసా అందరివి ఏడ చూసి ఏడుపు అసలా బైక్ ఏం కల కొంచెం ఏమో దెబ్బ
తగ్గిపోతదులే ఏం కాదు మీరు చూసను
కాలేజీ పోవాలంటా బుక్ చేసుకున్నాడు చూసుకొని పొదమ్మనంటై అది ఇంక కుదరదు ఫైనల్ ఎగ్జామ్స్ కదా అవి అంటే సెమిస్టర్ టైప్ కదా వాళ్ళకి
సర్లే ఇంగ నాలుగు రోజలన్న ఉంది కదా కొద్దిగా చూస్కో అంతే
ఎగ్జామ్స్ అంటారు రాసేసి అందుకని అన్ని పళ్ళు పచ్చలు చేసి పంపిద్దాం అనుకున్నాం
మ్మ్
మచ్చా కొబ్బరి పచ్చడి ఇలే బీటెక్
బీటెక్
థర్డ్ ఇయర్ ఇప్పుడు వెళ్తాడు ఏదో సెమిస్టర్ అయిపోతే
ఉహు
అప్పుడు నాదీ ఈ సెమిస్టర్ అయిపోతే నేను ఫోర్త్ ఇయర్‌ పోత
చెప్పుకోవాలసా పారాసెట్మాల్ ఏ ఎన్ని చెప్పు ఏమేమి ఉంటాయి చెప్పు ఒకసారీ
ప్యారాసెటమోల్ ఫెవెర్క్ కదా
ఊ కాదా ఏంది కాదా మళ్ళ ఫోర్త్యేర్కు పోతుంది మళ్ళా చెప్పుకుంట
ఆహా పారాసెటమాల్ ఫెవెర్క్ సిట్రిజన్ రషెస్ స్కిన్న అలెర్జీకి రజీ మాపోనా కద్యామ రజీ సారి సా సా జీ చీ ఇది హెడ్ ఎక్ టాబ్లెట్ ఆదివుంది ఇవ
హై
ూటుస ఎవళ గుతు ఆహ హా ఆక్సిజన్ త్యర
ఆ ఆ పచ్చది పులుంగది గుర్తు పెట్టుకొని చెప్తో కొడతారు ఆడికిపోది
హ మచ్చ అసలు ఇండస్ట్రీలో ఏం ఉంటది, మచ్చ ఏం అర్ధం కావట్లేదు
గడిపోయి మమే మర్చిపోయి అప్పి మనం సబ్జెక్ట్ చూడు దాంట్లో ఏమేమి ఉంటాయి కదా ఓల్ ఉ మనం అవి బొమ్మలు ఉన్నాయి కదా
ఆ
టాబ్లెట్ ప్రిపేర్ చేసే సిస్టమ్స్ ఉంటాయి చుడు అన్నీ అవి అవి అక్కడ ఉంటాయి కదా
నాకు నీ మిస్సు చెప్పిందిదా అదే మిషన్స్ ఉన్నాయా
మిషన్ ఆ మిషన్లు ఉంటాయి కదా ఏ మిషన్లు ఉంటాయి కదా అక్కడికి పోతే ఎట్లా ఏ ఇప్పుడు ఈ టాబ్లెట్ పొడి ప్రిపేర్ చేస్తుందా లేకపోతే షేప్ పోతే ఏంది అని అడొ ఒకేళ అడిగినా అడగతారంట
ఆ
పీకుది గా సబ్జెక్ట్ బ్రీఫ్ గా కాకపోయినా బేసిక్స్ తెలుసుకొని పోవాలి పి ఈ ఈ ఇంజినీరింగ్
ఇంజనీరింగ్ పిపి పిపి లో కూడా పిపీ లో కదా కాస్మోటిక్స్
ఈప్ కాస్మెటిక్స్ నార్మల్ గానే ఉంటాయి అట్టేలా మనం ఏం యూజ్ చేస్తాం అయ్య వర్కే గానే
ఇంజనీరింగ్ వచ్చి షేకింగ్ ఒకటి ట్యాబ్లెట్ ప్రింటింగ్ ఆ
ఈ వరకే ఉంటాయి మనం ఏమేమిడి ఏమేమి యూజ్ చేస్తారు
అదే మనకు తెలిసినంటివి ఒకటే అడు సర్లే తే అడిగీతే ఎందుకంటే చెత్తగా పోరు మన కాలేజీలో అలాంటి ఉన్న
అవును అంటే మన కుంటన్ల ఏ మేం ఉంటాయి ఈ ఈ మిషన్ ఏం
అంటే అన్నీ కనుక్కున్నావా మచ్చా
కనుక్కలో నిజంగా మాముూలుగా మేడము ఇట్లాగ యిగ అంటే మాములుగా మీ ఎన్ని చదివి నాటిగ అడగుతారు ఇంజనీరింగా అంతా ఉంటాయి కదా మిషన్లు ఏ మిషన్ ఈ మిషిన్ పేరు ఏందని అడ తారు అలా అడిగితే అడగతారు ల్యాతే లేదు అని చెప్పు అనింది ఆమె
అంటే మ్యాడంకి ఎక్స్పీరియన్స్ కదా ఆల్రెడీ ఏళ్ళింది కదా సార్లతో
ఆ మేడం కద్ ఈ సిరీష ఆ వాడన్ సిరీషా మేడంని చెప్పింది
అదేతే చెప్పచ్చదా వాడనని చెప్పి అంటే కొంచెం ఇట్లా ఇట్లా చెప్ మచ్చా
మామగాడి చెట్టు భయపడదు మనం ఎంచే
మచ్చా వీడికి తోలు ఆ బ్లడ్ లాట్ అయ్యి టిష్యూ అదే తోలు పెట్టింది వీడికి కి అది పీకద్దరా అని చెప్పాన ఏ ఇటు గ్రా కొంచెం లేస్ దని చెప్పి అట్ట పోయేసరికి పీకేసినాడు అది మళ్ళీ అట్ట పెట్టేసరికి మచ్చగ అయిపోది చందు పీకద్దదని చెప్పానంటే అర్థం కావట్లే వాడికి
నిజమే మచ్చ అయిపోతది ఆ టై లో తీసేది కదా మనం అది అది వచ్చినా దాని పాటికి అదే పోయిందంటే పోతది మనం అది పనిగా తీసాం అనుకో మ
అదే చెప్పామచ్చా నేను ఇప్పుడు తీయదు ఈ టైమ్ లో అసలు తీయొద్దు ఎందుకంటే అది బాగా తెలుస్తది అదయ అది లే చే పోతేనే బాన్ కద నని చెప్పనంటే వాడికి అర్థం కావట్లేదు
తను మళ్ళ దాన్ని తీస్తే మచ్చపడిపోంది ఇప్పుడు మాములుగా ఏద దెబ్బ తగిలిన కూడా శిమ్ ఆ బ్లడ్ ఏదన్నా వచ్చినా కూడా టక్క దానికి అ అది పోతేనే ఇంకా దాన్ని మన లోతుగా దాన్ని తిత్తామంటే ఇంకా అది పెద్దదిగా కనబడుతది ఏలు గోరు అసలు దగలకుడదు మాముూలుగా చ చెప్పాలంటే
ఆ వీడు నా మాట వస్తే అద్ధం చూస్త సంద్ అన్నాడు అ ఊరికేనే అడానిస్తుండు చూసుకుంటున్నాడు మచ్చలు అట్టే ఉంటాయేమో అట్టే ఉంటాయేమో అని అప్పుడు నేను చెప్పారు రే ఎక్స్పీరియన్స్ మీదా నేను మర్చిపోయామో మొక్క మొత్తం గెంచబడి గబ్బు గబ్బు అయింది ఎట్లు నే స్తాది ఇ మరి దారుణంగా ఇప్పుడు మళ్ళీ రాలేదా ఒక మచ్చ కుడా లేకుండా అప్పుడు అట్లాంది అప్పుడు అట్లానే ఉంది కదా ఇప్పుడు నాది అది పోయేది కూడా ఉందిలే అండి అప్పుడు కామ అయ్యాడు వీడియోతోపడినుంకకడు నడు వాడు కూడా ముఖం వాచిపోయింది
హ్మ్
దొల్లినాడు బ్రిడ్జ్ మీద నుంచి దొగడబ్బ దొల్లినాడుంటే వాడు ఈడేమో దోక్కుని వేస్తున్నాయి ఇట్లా చేపట్టడమో చేతులు మొఖం అన్ని దోక్కుని వేస్తున్నాయి
అనుకా ఇంకేంచేస్తున్నావ్
ఏముంది వాడితే చూసు కూడా అన్నా వాళ్ళనా కాల ఏందనిపిస్తే పండగ తెచ్చిన నోడుచ్చినోడా వాడు నేను ఇంకో తమ్ముడు నా అందరం ఇం కూర్చొని ఉన్నాలి ఇంకేం పనులే మాకు కూర్చొని ఉంటాం
ఇంట్లో పనులు మీ అమ్మ చేస్
అ నాక లేదు నేను చేసి పెట్టేసి ఇవి చేసేసి అంటే మార్నింగ్ చేసేస్తా మధ్యానం తినేసి అవి మొత్తం ఈ టైంలో కడుక్కుని క్లీన్ చేసేస్కుంటా ఉర్కే కడిగి తిని కడిగి తిని అంటే సెట్ కాదు
అవును
అది చేస్తాను నేను అప్పుడే ఎట్లా చేస్తాను అంటే మధ్యాహ్నం తినేసి వెంట్నే అన్ని క్లీన్ చేస్తి. అట్లే అని చెప్పి ఓకే సారి క్లీన్ రేపు వస్తా
ఇంజనీరింగ్ ఉమ్ ఇంకేం జేస్తా దిగులితది కథ్ మమ్మీ తమ్ముడు పడితే
ఆ ఎంత తిట్టుకున్నా కూడా తమ్ముడు కదనే
చెప్పే నేన్ కాదని చెప్పానా
లేదు నీకు అర్థమితది
తెలుసులే అమ్మను తెల్లి నువ్వు నన్ను అనమకు తల్లే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇపొనోడు పడి ఒకని చూసీ ఈ దుబ్బ దుబ్బలకు పడ్డాడు
అహ్ నీకు అర్థం అవుతదనంటే మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఇట్లాంటి రోడ్లు మనం ఒకటైతండి కదా అమ్మ
ఉమ్మ్ ఎందుకు కొట్టుకోన తిట్టుకోనా ఇంకా అంతే కదా
ఆ
సపోర్ట్ చేయాల్సింది ఎటు తిరిగి. నాకేం పన్లేదా నీ ఫోన్ అటు ఇసిరేసి పోతి ఇప్పుడు ఎన్ని పోనులు ఉంటుది తెలుసినాకా
అవే మొక్కన్ చుడు ఏం పన్లే గమ్ తిడిసి గమ్మ పడుకో ఆగదా
అందులే కా నిజంగా పళ్ళు పుచ్చి పొయి చేస్తాను మెరీనా చేస్తే ఎంత బాగా చేస్తాను లేస లేక పోతే అంత బాగా చేయను చేస్తే అంత బాగా చేస్తా ఎక్కువ చ చెయ్యాలనిపిస్ తే లేకపోతే ఏం చేయకుండా కూర్చునా నా తల్దాన్ నేను
సర్లే ఇప్పుడు చెయ్ గా అదైపోయింది ఆ రోజు సెట్లు ఆడాను మే ఆహా వరుసగా గ్రౌండ్కి కి పోవడం ముగిచ్చేసా కదా ఒక టూ డేస్ అక్కడ ఇది పోయిందడి వాళ్ళ పోయిందని నెట్ పోయిందని చెప్పు పోయి ఆ పోకుండా మరి చేసి మధ్యలో వచ్చే ముందు ఒక టూ డే త్రీ డేస్ ఏమో షట్లాడ అంతే చే పని చేయట్లే ఆడకుంటా సడన్ గా ఆడతారు చాలా పాటలు పడి ఆసే నాకు
హ్మ్మ్ అవు ఉంటలే ఆరోవు త్రూ బాగ ఆడాడి చెయ్యి పట్టి వాపొచ్చేసింది పక్క రోజు ఆడకపోతే ఒకలాగ అయిపోయింది
అంతే మచ్చ ఆడతా ఆడతా ఉంటే అంతే కంటిన్యూ అ
షటిల్ ఇంట్లో ఉండాలి యాడో పడేస్తున్నారు మా ఇళ్లలో ఆడదామంటి
సరే మచ్చా హ్మ్మ్ మే నీకేమ ఏ మనిష మే యాడ దొరికావు మరి నువ్వా పనికి మాల్దాన నడ్డిదాన
ల్యాకపోతే నువ్ ఏంది నాకు పని చెస్ మేము ఏం పనిలేదా నీకు మాట్లాడన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడరు కొంతమంది